ఆ
ఏం చేయట్లేదు వచ్చిపోతే స్విమింగ్ ఎట్లా స్వింమింగ్ స్విమింగ్
దుర్గమాత టెంపుల్ కి పోదామంటవి
అవి నీల్లు బాలేవు వాడు వాడు ఫోన్ చేసిండా దుబ్బోడు
అ
వాడు ఫోన్ చేసిండు పోదాము ఎట్లా వానికేం తెలియదట ఎక్కడ లొకేషన్
ఆ ఆ
ఇంగా డెరీ అయితే చాపలున్నాయి
మ్మ్ హ్హ్ చాపలు ఉంటే ఏమైతుందే
స్మెల్ వస్తాయి ఎక్కువ టాబ్లెట్ ఏసిన ఎక్కువ స్మెల్ వస్తాయి
ఈ రోజు పోదాము ఫిక్స్ అయి ఉంటిని పోదామనే ఈ రోజు నాకు ఇట్లా కుదరలేదు ఎండ కూడా బాగానే ఎక్కువ ఉండే ఆఫ్టర్నూన్ నుంచి వెళ్దాం అనుకున్నా క్యాన్సిల్ అయిపోయింది చూద్దాం ఈసారి సండే వరకు
పక్క ఊరికి పోవాల నాకు కూడా ఇగా నాన్ స్టాప్ ఫస్ట్ ఈ తొటలు లేవు కదా తొటలుంటే మెయిన్ మనకు బాయిల్లో అంటే ఏంటవుతుంటరు నేను కూడా ఆలోచిస్తున్నారా అది ఊరే నీళ్ళు కదా లోపలి నుంచి ఊరే నీళ్ళు
ఇగా నేను పొద్దున నా అక్కాతో చెప్తాను అన్నమాట ఇదేదో పైకి పోయి ఇట్లనె పోతన్నాయి అక్క ఉండి అమ్మకు ఫోన్ చేసింది ఇట్లా బాయ్ కాడికి పోతున్నాడని చెప్పేసి అమ్మ వొండుకొని ఏమోలే వాళ్ళ నాన్నకు చెప్తాను వాళ్లు ఏమన్న చేసుకోని కొనియ్ అన్న ఆ ఊరు నేను చెప్తే అక్కగే మీరి ఈ ఒగా ఇప్పుడు మా నాన్న చెప్తారు. పర్లే తిడుతుంది అప్పుడ్ నేన్ పోయిచ్చిన అప్పుడ్కే పొయ్యి వచ్చింటా ఇక తిట్నంక ఏం లాభం పోయిచ్చిన తర్వాత
ఆ
అదనుకున్నా స్కూటీలో ప్ర నిష్ట్ పెడతానన్నరు అది కూడు మళ్ళీ ఈ రోజు బాగానే గూడి ఎక్కుపెట్టేసింది స్కూటీలో
అగో అది అలవాటేమైంటుంది నువ్వు బండి మళ్ళీ ఆడే ప్లేస్లో పెడుతున్నట్టున్నావు మళ్ళీ అడికే వస్తాంది.
ఈ మొన్న మొన్ నిన్న ఉండ కొని ఒక ముస్లమ్మోళ్ల ఇంటి ముందు పెట్టిన ఈ రోజు తీసుకోపోయి షెడ్ డ్లో పెట్టినా షెడ్ లో షెడ్ లో ఎక్కు పెట్టేసింది సరే అని చెప్పసి మే మా ఇంటి ముందర పెట్టినా పొద్దన అట్లే పెడతాన్నవే. ఈసారి ఏం చేస్తానంటే ప్లాస్ట్ పెడతా దాంట్లోకి మాముూలు డిష్బిన్ ఎట్ల పెడతాము. దాంట్లో ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టేసి దాంట్లో కన్ని ఎస్తా ఆ గూ గూడొచ్చి పెడుతుందా ఆడు మొత్తం కవర్ తీసుకొని
య ఇసిరేసింది పాపం కష్టపడి పెట్కొ
ఆగా దుమ్ము అంతా డేస్ట్ అంతా పడుతుంది దాంట్లో
దాన్ని కట్టుబడి ఉన్నా
ఆ అదే కదా ఫోన్ నే ముందే ఆడ కీస్ ఫోన్ రెండు పెట్టుకుంటా
ఆ తీసిన్వీ వాళ్ళు దగ్గరలో ఎక్కడన్న పెడితే
ఫోను ఫో ఫోన్ పెడతానా స్పీకర్ లోకల్ల డెస్ట్ అంతా పోతాంది.
మ్. మీ మీంటి పక్కన గోడ గోడ పైన ఎక్కడనా అది ఉంటేగిన బొక్కలాగా అక్కడ పెట్టేసేయండి అక్కడే ఇంగ్ అ అక్కడ పక్షులుంటే బాగుంటాది రోజు
ఆ
కూడా అక్కడే పెరిగి ఇంక అక్కడే పిల్లలు పుట్టి అక్కడే పెరిగినాయనుకో తిరిగినాయనుకో బాగుంటాయ్
ఏయ్ అది స్కూటీ లో బాగోదు మళ్ళా
స్కూటీలో బాగుండదు నువ్వు ఆ పైన అలవాటు చేస్తే అది ఆడే ఉంటది ఇంగ స్కూటర్లో ఎందుకుంటది నువ్వు స్కూటర్లో లేేబ నోకటే తెచ్చి ఆడే పెడతాన్న.
అవును అదే అనుకుంటా ఇంగ గుడ్లు పెడితే బెటరు
ఎందుకు పెట్టరు ఆమ్లెట్ వేసుకుంటావా ఏంద ఆమ్లెట్ల్ ఎందుకేస్
అదెందుకు మ్ మ
ఇంత కూడా ఉండదు, ఇంత కూడా ఉండదు.
ఏ అట్లే
కోడి గుడ్లో సగం కూడా ఉండదు తెలుసా
మరి ఇంకే అంత డస్ట్ అంతా ఫోన్ కంతా స్పీకర్ లో డస్ట్ అంతా పోతాది.
మ్ కవర్ చేయ్ కవర్ చేయ్ ఆ ప్లేస్ని కవర్ చేసట్లయితే ఇంగా
మ్మ్ మ్ అన్నా ఇంగేం మరి
అక్కడ ఏదో సౌండ్ వస్తుంది.
ఇంట్లో వానొచ్చే కరెక్ట్ టైంకి ఇంట్లో దూర్లేనని చెప్పి చేసింది.
మీ నాన్నోత్తే ఏమంటడు
మ్ ఫాస్ట్రాక్ట్ది డబ్బులేసిండే అదింగా పల్లే
ఆ అడ ఐదు ఆ నాలున్నర వేలు
ఏది
నాలుగున్నర వేల
దేంది.
తొమ్మిది వేలు నాలుగున్నర వేలు పదంటావే
అది ఆడ పోయిందది ప పోయినాయ్ పోయినాయ్ లేదు పోయినాయ్. పల్లే ఇంకా రావింకా చెప్తి కదా ఇంతకు ముందు దాంట్లో ఇం. చేసిండ ఇంత మూడువేలు నాలుగోలు వేసిండా ఆ మూడు వేలు నాలుగు వేేలు దానికి డబల్ అన్నా వచ్చింటే ఓకే గాని డబుల్ ఏం రాకున్నట్ల సింగిల్ డిపాజిట్ లో సింగిల్ విత్త డ్రాలో ఐదు వేలు పడింది అంటే ఆ త్రీ కె ఆ మూడు వేలు ప్లస్ ఐదు వేలు ఎనిమిది వేలు పన్నాయి అప్పటికే గిలిచేనట్టుంది పన్న తే వీళ్ళ ఇంకా ఆనందం పట్టలేకపోతుమే మళ్ళీ చెప్పున ఇంకా ంటి ఆఫ అది ఎ్రి యోగ పడమే వీళ పడిందింత అదు అది మరి కరెక్ట్ అది మ అది మర్యాంత కరెక్ట్ అట్కైతే లేదు అది వెబ్సైట్ ఎట్లా పడుద అట్లా పడుతుంది అన్నమాట మొత్తనికి ఎవడిదో పడిపోయి వీళు పడింది సర్లే అని చెప్పిసి రెండే పోన్నాను చెప్ప గేట్ నడదా నిమ్ మల్డ
అయినా వాళ్ళ లాభం మంచ మద నువ్ అయినా ఆ లాభం చాలా వచ్చింది కదా
హమ్
దాంట్లో ఇది కవర్ అయిపోతుంది అంతే కొంచెం తక్కువ ప్రాఫిట్ వచ్చినట్లు ఆలోచించాల
ఇంకా ఇంపాగా టైంపోల కదా ఉమ్ ఉమ్ ఎమ్ పాకెట్
వాళ్ళ వాళ్ళు ఎవరో చేతున్నారా
పెయింటింగ్
ఇదే ఈ మెయిన్ ఇప్పుడు నీకే అంటే కౌంట్ పడదు నీకు అంటే మాములుగానికి కౌంట్ అయితే రాదు
ఆ
వేస్ట్ అవుతుంది వంద రూపాయలు
ఈ కట్టిగాడు ఫోన్ చేతున్నే ఉన్నాడు ఉమ్ ఎత్తట్ల
ఉమ్
హుమ్ ఇంత ఇంత సేపేంది
అట్లా బయటా మాటడుకుడుదు ఐదు నిమిషాలు నాలుగు నిమిషాలు
అవునా ఇంగేం చెతన్నావ్ సాయంత్రం వర్ష వత్తావా షాప్ లోకి
బా సాయంత్రం మా డౌటే
ఏమి గ్రౌండ్ కి రేపటి నుంచి గ్రౌండ్ కె కదా ఇంకా
రేపటి నుంచి ఎవారు వతున్నారు గ్రౌండ్ అందరు వచ్చి
ఉమ్ దోస రావట్లే వా వస్తున్నాడబ్బ భాష
అవునా మళ్ళీ పోములే ఇప్పుడు హీరో అవుతున్నాడా
రేపు రేపు
ఐ బర్డే అయిపోనాక వచ్చేదేంది
దాంగే పార్టీ ఏ కేక్ కోద్ కోపిస్తాం అంటే అందరు ఉంటే కొద్దాం లేకుంటే లేదు
అవును అదే
ఉమ్
మళ్ళీ ఇంక రేపు వచ్చినా మనం ఇంకా ఆశీగాడు వచ్చిండేల్దు అట్లా వా వచ్చిండేల్దు కాబట్టి మనం అడలేము ఊరుకొండడు
ఊరువుకొండోడు రా రాలేదు రాడ్ నాకు తెలిసి దుబోడు
ఆ వాడ వచ్చేట్లేడు మనం మనం ఇంకేడా ఆడేది ఇకా
నువ్వే అన్నావుకాదా ఇద్దరు ముగ్గురు అడల్లా
ఆ అవును గిడ్డోడు జూతే వానికి మిడ్ ఎగ్జామ్ అంట పొట్టోనికి వా ఎప్పుడు చూసిన ఆ మీరు వస్తేనే మీరు వచ్చేది మేనోడు నడుస్తరా మీరు
ఉమ్ ఉ
మనం మోకానికి ఎండ కొట్టినపుడు వత్తున్నాం మనము
అవును
ఈ సారి సేమ్ ఈ సారి మిడ్ అట్ల వాడు రోజు కాలేజ్ పోతాడు
నేను కూడ బయట పోయింటి నైట్ సుట్టోడు సుట్టోడు అన్నా గ్రౌండ్ కొంటున్నాడు ఎస్ ఆర్ గ్రౌండ్ ఉంట్లే తన ఆపొజిట్
ఓయా యా యూఎస్ లో యాడున్నావ్ టౌన్ లో
ఆహా ఎస డ్లో అ హీరోషోరూమ్ ఆపొజిట్ ఉమ్ నెలకి రెంటు
ఎం దంట
ఆ అంటే వాళ్ళ బడ్జెట్ ఏం చెప్పలే గానీ అవతలోల్ కె కట్టి రెంటెం చోప్పల ఇంకా ఈ అన్న బడ్జెట్ ఏందనుకున్నాడు పదహనుగు ఉన్నాడు నెలకి
అది
ఆ నెట్టే బీసనంట నెట్సే బిచ్చె ట్రైనింగ్ కోచ్ా బాక్స్ కాదాప్ప ట్రైనింగ్ బాక్స్ కాదు
అవునా ఈ ఆండూర్ రోడ్స్తర్ రౌండ్ కాదు కదా దేవనిస్త రౌండ్ పలో
ఉమ్
అయసంగడి పక్కనా అయసంగుడి పక్కనా
ట
మేల్ మంచి ప్లేస్ అది టౌన్ మద్యలో
ఉమ్ రోడ్ పక్కనె రోడ్ పక్కనె అదే మాత్రంట అదేం కదా అంతది ఇంకా
ఎంతంట
అంటే మధ్యలో ఉన్నారు బ్రోకర్లో వాాల్లకి వీళ్ళకి ఏంతి యల్లా
ఓ అదే అఅది అది కాదు ఇక పోయిఎంత స్వారీ ఫీజ్ ఎంత నెలకి రోజు ప్రకారం పెట్కడదు రోజు ప్రకారం బెడిద పెట్టుకడతుార బా బాగ్ కాదు సెట్ అవ్వదు ఆ రోజు ప్రకారం పెడితేట్లుప్పు నెల ప్రకారం అంటే వాళ్ళు కన్స్ స్టెన్సి ఉంటది రోజు వస్తే టైం పాస్ వ చాల ఉంటారు ఇక పేరు నిలబెట్ పెట్టంటే మా నెల ప్రకారం పెట్టుకోా వల్ల
అవును ఫస్ట్ రోడ్ పక్కన పెడతారంట
ఆ
హలో మమ్మ ఏ ఒప్పయ్ అప్పయా అనా అరె అట్లె అంటు వచ్చా మాట్లాడు
ఆ
ఏదోక్ మాట్
అ
డబ్బులోస్తాయ్ తింటూం రా
అ గారు ఆ తింటాక్కా మీరు తింటరా అహ్ తింట అక్క మీరు తింట్ర అక్క అదే పెయింట్ కొట్టిస్తున్న పప్పుఅన్నం అక్క
పోయిందా
లే ఈరోజు లీవ్ పెట్టింది
మద్యలోకి
ఆ పరీక్ష ఉన్నది స్టడీ ఉంటుంది అంతే మా అమ్మ సబ్జెక్ట్ కాదు కదా
అవును
దానికి ఈరోజు లీవ్ పెట్టింది దా
కాలేజీ కి ఎప్పుడూ పోతావ్
తెలీదు అక్క ఇంకా
చెప్పురా హ సరే